హలో
హలో హాయ్ రా
హాయ్ బావున్నారా
బావున్నారా బావున్నావా నువ్వు
ఆ బావున్నాం ఏం చేస్తున్నారు
ఏమి లేదురా బాగా ఎండ కొడుతుంది అసలు బయటకి ఎళ్ళలే ఇంట్లోనే కూర్చున్నా
అవునా తాన్నారా
తిన్న రా తిన్నవా నువ్వు
ఆ తిన్న
ఏం చేస్ ఉమ్ ఏం కర్రీ వండింది మమ్మీ
ఆ ఈరోజు మాది పప్పు చిక్కుడు కాయ మీది
మాది టమాటా పచ్చడిన
అవునా ఎం ఎట్లుంది వెదరు
వామ్మో ఎండలు మండిపోతున్నాయి రా
బాగా ఎండలు కొడుతున్నాయా
ఫుల్లుగా కరెంటు పోయిందంటే ఖతమే ఇగ
అవును
మీకెల్లి పవర్ కటింగ్ ఉంటుందారా ఎప్పటికి ఉంటదారా ఎప్పటికి ఉంటుందా కరెంటు
ఆ లే ఒక్కొక్కసారి పోతుంది ఒక్కొక్కసారి వస్తుంది
ఆ అంటే మధ్యలో ఏమన్నా బంద్ చేస్తేనే పోతాది లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటదిగా
ఆ అవును ఇక్కడ కొంచెం ఇట్లా గాలొస్తే తీసేస్తారన్నట్టు చెట్లు బావుంటాయి అయితే
ఉమ్మ్ ఇంక బెటరే చెట్లు ఉంటే మీకు కొంచెం గాలొస్తనే ఉంటంది ఎప్పటికి
అవునవును కొంచెం మీకు టెంపరేచర్ తక్కువనే ఉంటది అయినా కూడా అంత కంఫర్టబుల్గా అనిపియ్యది ఎండకి
అవునవును మీకి తక్కువ మాకేమో భగ భగ మండుతా ఉంది
చలికా చలికాలం అయితే మంచున్ టై హుం
హన్ చలికాలం అప్పుడు కూడా చలి పెట్టలేదు ఫుల్లు చలి పెట్టింది.
ఆ
కాకపోతే అంత పొద్దుటి వరకే ఉంటది పోతది.
అవును
తే
అప్పుడు ఎంత తొందర లేసినా కూడా అసలు తెలువనే తెలువది. ఐతుందో లేదో అని
అవును ఇప్పుడు చూడు సిక్స్కే సెవెన్ కి ఎండ కొడతానే ఉన్నది.
ఆ మల్ల ఎండకు పోతే ఎండదెబ్బ తక్తది.
అద ఒకటి ప్రాబ్లం ఏ మళ్ళ పోక తప్ప పద
ఆ ఎండ దెబ్బ తాకుతది మళ్ళా ప్రాబ్లమ్ ఐతది అని పోతాలే.
అయ్యో అవును ఇంట్లోనే ఉండే ఎమైనా నార్మల్ గా వర్క్ చేసుకుంటూ ఉండాలి.
ఉం ఉ
ఇం ఇంట్లనే ఉంటే మనం నార్మల్ గా వర్క్ చేస్తూ ఉండాలి.
వినిపిస్తా లేదు.
ఇంట్లోనే ఉండాల రా ఇగ అంటున్నా
మే నేలనయితే బా గోరంగా అయితది.
ఇంకా మే లా ఎట్లుంటందో పరిస్థితి సర మార్చ్ లానే ఇట్ల కోడ్ ఏంటి
అవును
ఏప్రిల్ మే
అందరూ ఏమో సమ్మర్ లో తిరుగుదామ్ అట్ పోదాం ఇటు పోదాం అందరు కలిసి
ఆహా ఇప్పుడు ఎటు పోయేటట్టుంది ఎటు లేదు మీరు ఎటైనా వెళ్తారా
ఏ లేదు ఓన్లీ ఈరోజు ఇక్కడ మార్కెట్ వస్తది అయితే అక్కడికి వెళ్తాం అనుకుంటున్నాము.
మార్కెట్ ఆ
అంగడి బేడతారూ అయితే
సాయంత్రం నుంచి పెడతారు కదా సిక్స్ కి అట్లా
ఆ లేదు ఇక్కడ మార్నింగ్ నుంచి ఉం టాది ఈవినింగ్ వరకు ఉంచుతారు అన్నట్టు అంటే దూరం వాళ్ళు వస్తారు దూరం షాప్ స్వస్త ఇక్కడ
ఓహో ఎట్లుంటది కద మంచి చూస్తారా
మీకుసడే రోజు వెడతాడు
హ్మ్మ్
హలో
చెప్ రా
మీ సైడు ఏ రోజు పెడతారు
మాను మాకయితే సండే
నా
ఎందుకంటే స్కూల్లో పెడతాము
ఆ ఆ ఇ ఇక్కడ నార్మల్గా రోజు ఉంటది గని ఇగ మొత్తం వస్తువులు అవన్నీ వస్తాయి అన్నటు
ఇప్పుడైతే ఇ స్కూల్ లో పెట్టారు కాబట్టి హాలిడే ఉండేది ఒక సండేనే ఇంకా వాళ్ళు పక్కన దూరం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ సరుకులు తెచ్చుకోని పెట్టే సరికి ఫోర్ అట్లా స్టార్ట్ చేస్తారు ఫోర్ టూ నైన్ వరకి నైట్
హ్మ్ తిన్నరా మరి
తిన్నరా
ఏం చేసిరు ఈ రోజు స్పెషల్
ఈరోజు స్పెషల్ ఏం లేదు స్కూల్ ఉంది కదా హలో
ఏం చేసిరు స్పెషల్
స్పెషల్ ఏం లేదుడా అన్నమే అన్నము టిఫిన్ ఏం లేలా పొద్దున్నే వవస్తాంది బస్సు ఇక వాళ్ళ స్కూల్కి రెడీ చేయడం సరిపోతుంది
మీ సైడు ఇట్లా అంగన్వాడీలా పల్లి పట్టిలు ఏమైనా ఇస్తున్నారా ఎయిటీన్ ఇయర్స్ కి తక్కువ ఉన్న వాళ్ళకి
లేదు లేదు ఇయడం లే మీకు
మా సైడ్ ఇస్తున్నారు వన్ ఇయర్ కంప్లీట్ అయితది ఇప్పుడు ఇక జూన్ వస్తే
పల్లి పట్టిలు ఇయడమా తు మంత్ ప్యాకేజి
అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది కదా
అవునా మాక్ అలా ఏం లేదు ఇయాల
ఏమ్మకి ఇస్తున్నారు వన్ ఇయర్ అయితుంది మా పిల్లలకి ఇస్తున్నారు అన్నట్టు
అవునా అంటే ప్యాకెట్ ఎంత ఉంటది
ఒక ప్యాకెట్ లో ఫిఫ్టీన్ వస్తాయి వన్ మంత్ కి టూ ప్యాకెట్ ఇస్తారు అన్నట్టు రోజు ఇది ఒకటి తినమంటారు థర్టీ ఇస్తారు
థర్టీ
అ
బానే ఉంది మాకు ఇప్పుడు రానే రాలే అసలు మాకు ఇట్లా ఇస్తారని కూడా తెలవదు
అవునా ఏ లేదంటి ఇస్తున్నారు అందరికి
అదొక్కటేనా ఇంకేమన్న ఇస్తారా మీ సైడ్
తెవిస్తారు
ఊ ఉ
ఇగ చిన్న పిల్లలకైతే అవి వస్తయి కదా పాలు అవన్నీ ఇస్తారు
ఉహు ఇంగా మేము ఏజీ ఎయిటీన్ ఇయర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం పల్లిపట్టి ఇస్
ఆ
ఎప్పనుంచి రన్ అయింది రా వన్ ఇయర్ అవుతుందా
వన్ ఇయర్ అయితది ఇగ జూన్ జులై వస్తే
ఉ గ్రేటే పిల్ల మంచి
సాడు అట్లేం లేవా
మాకెళ్ళి అసలు ఏం లే ఇప్పుడు నువు చెప్తంటానే వింటానా నేను ఇడ స్కూల్ ఉన్నదని కూడా అసలు ఇంతవరకు ఎవరికి తెల్వది ఇక్కడ
అవును
అట్లా ఉండదని తెలిస్తే తెపీచుకోబోదుమ పిల్లలకి రోజు గవేంటియో కుర్కురెలు ఇస్తారు
బా మందికి ఇస్తున్నారు ప్రతి మంతు ఇస్తారు ఇక్కడ
ఆహా ఇంటికి వచ్చిస్తారా మీరే ఎళ్తరా
అంగన్వాడి కేళ్తే వాళ్ళు ఇస్తరు అన్నాడు వాళ్ళు ఇస్తారు
వాళ్ళిస్తరా ఉహు
మేమే కాకుండా పేరెంట్స్ అంటే ఇట్లా పిల్లలే కాకుండా పేరెంట్స్ వెళ్ళినా కూడా ఇష్టం
సరే వాళ్ళకి తెలుస్తది కదా
మ్మ్ ఫోటో తీసుకొని ఇస్తారు
మ్మ్ హు ఇంకేమన్నా ఉన్నాయా ఇ స మగ నదల్ ఇదరా
ఆ అది కేసీఆర్దే మరి మీకెందుకు ఇస్తాలేరు
పాలు ఉన్ను ఆ గుడ్డు ఆ
పప్పు కూడ ఇస్తారు ఇ ఆయిల్ కూడా ఇస్తారు ఇట్లా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి
అవునా మాకు ఇలావన్నీ లేవు కప్పులే ఏదు వాారు ఏ
ఈ ఈ సైడ్ ఇక్కడ పల్లపలు వచ్చినాయని మాకు కూడా తెల్వదు వేరే అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చుడం మాకు ఇచ్చు లేదు అంటే ఇక గ్రూప్స్ గ్రూప్స్ ఉంటాయి కదా కొంచెం
గ్రూప్స్ ఉంటాయి అవునని
హలో
అ చెప్పురా అదే గ్రూప్స్ ఉంటాయి కాబట్టే ఒకరి ద్వారా ఒకరికి తెలుస్తది
మ్మ్ ఇగా అక్కడ ఇస్తున్నారు కదా అని ఇక్కడ అడిగేసరికి అవును అంటే ఇక వాళ్ళు కూడా ఇస్తున్నారు అనకు
మ్మ్ వాళ్ళకి ఎంత ప్యాగేజ్ వస్తదో అసలు
మ్మ్ ఎంత మంది వస్తే అంటే ఫస్ట్ నేమ్స్ పంపియాలి ఆట ఎందుకంటే ఈ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళ ఆధార్ తర్ జోషీ ఓ ఇ మ ఎయిటీన్ ఇయర్స్ కంటడి తా పోనీ మీకు రావాలి అని వాళ్ళు పంపిస్తన్నార్ అన్నట్టు
మ్మ్ ఫస్ట్ మిమ్మల్నీ అట్లా లిస్ట్ తీసి ఇద
ఆ
లిస్ట్ తీసిల్లా లేకపోతే డైరెక్ట్ మనం ఆధార్ కార్డు పట్టుకుని బోధించద
ఏ లేదు వాళ్ళ లిస్ట్ తీసి మనకు కాల్ చేస్తారు
మ్మ్
మీ పల్లి పటీలు వచ్చినాయ అని చెప్తారు కాల్ చేస్తారు
అవువు అనే ఉందిద ఆ పీసెస్ చిన్న ఉంటాయాార పెద్ద ఉంటాయా ఫైవ్ రూపీస్ అంత ఉంటాయా
ఫైవ్ రూపీస్ అంతా ఉంటాయి
అంటే బానే పెద్ద వస్తాయి
అవునవును
బాక్స్ స్ ఇస్తార సవర్ ప్యాకేజ్ ఏనా
మలా అంలా ఇట్లా అన్ని వేసి ఉంటాయి అన్న వాన్సు ఇట్లా టెన్ రుపీస్ వస్తాయి చూడాడి
ఆహా పేపర్ కవర్ చిన్న చిన్న ప్యాక్ కవర్స్ ఉంటాయార
ఆ ఈ ఇక్కడ ప్రింట్ ఏమో ఆ స్కీమ్ ఏ అతుంటందో ఆ స్కీమ్ ప్రింట్ వసారు పలిపాటి అన తకుండా అది ఏదైతే స్కీమ్ ఉంటందో
అలా కేసీఆర్ బొమ్మ ఉంటది కదా
నరేంద్ర మోడి ఉం బస్
నరేంద్ర మోడీ ఉందా అవునా నకాయ్తే ఇలా అసల్ రాలేధు రా
ఇంకా ఏం చేస్తున్నారు అందరూ
ఏం లేదుర అసలు బయటకి వెళ్ళలేదు ఇంట్లోనే ఉండి టీవీ పెట్టుకోవడం చూడం
ఆ
కాఫ్ తగ్గిందా నీకు
తిన్నార
నీకు తక్కువైందారా దగ్గు ఆ తిన్న
ఆ ఆ ఇప్పుడు దగ్గు కూడా వస్తది పొడి దగ్గు
అవును ఎంత
సరే అక్క
సరే రా కాదూ ఇదీ